ఆ బావున్నమండి బావున్నరా అండి మీరు
ఉమ్ నేను కూడా చాలా బాగున్నానండి
భోన్ చేసా ఉమ్ ఖాలీనే అండి ఇంట్లో ఖాళీగా ఉంటాను భోన్ చేసారా అండి
ఆ ఇంకా లేదండి మీ
ఇంకా లేదండి వంట చేస్ స్తున్నాం
అవునా ఏం కూరలు
మీరు
మాది చపాతి అండి హామ్
మ్
హెల్త్ కి మంచిది కదా ఎండా కాలానికి ఏముంది బాగా వేడిగాను భయంకరంగా ఉందిక్కడ మ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు
డి
ఓకే ఓకే
ఇంట్లోనే కాలేజ్ అనే రాయల్సీమా వాటి బావ్ ఫుల్ కొడుతున్నాయిండి ఒక టూ డేస్ బ్యాక్ కొంచెం బెటరు అంటే మబ్బులు ముచ్చుకున్నాయి ఇంకా ఫుల్గా ఇంకా ఎలా అండి
అవునా
ఉమ్
ఓకే ఓకే నెక్స్ట్ మీకు పండగలు ఎలా
ఉమ్ బాగా జరుగుతాయండి సంక్రాంతి గాని ఉగాది గాని దసరా గాని మా ఊర్లు తిరనాలు కాగాని బాగా జరుపుకుంటాం అండి
ఇప్పుడు మీకిక్కడ రేపు ఉగాది వస్తుంది కదా ఏమేం చేసుకోవాలనుకుంటున్నారు
నార్మల్గా అండి మా పిండి వంటలు చేసు
కుంటాము ఉగాది పచ్చ ఉగాది
పచ్చడి చేసుకుంటాం అండి ఇంకా నార్మల్గా స్వీట్ భక్షాలు కుడుములు అని చేసుకుంటామండి మా సైడ్ ఇంకా అవి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి తినడమే అండి ఇక మా సైడ్ ఏమం టే హ మీకు మీ సైడ్ హోలీ అక్కడ ఎక్కడైనా కానీ హోలీ ఆ హోలీ పండుగ రోజు చేస్తారు మా సైడ్ మాత్రం పైకి ఇక్కడ పండుగ అయిపోయిన మరుసటి రోజు హోలీ చేస్తారండి ఉమ్ మా సైడ్ సైడు హోలీ అయి పండుగ ఉగాది పండుగ అయిపోయి నెక్స్ట్ రోజే అంటే కనుమ పండుగని చేస్తాం అండి ఆ రోజే మాకు హోలీ పండుగ హోలీ పండుగ చేసుకొని కనుమ పండగ చేసుకు
కానీ బాగుంటాయండి పండగలో
ఉమ్ బాగుంటాయండి సంక్రాంతి ఇంకా బాగుంటాయండి ముగ్గులు ముగ్గులు పోటీలు గంగురెద్దులు వస్తారు బాగా ఉన్
అయి మాకు కూడా అలాగే దాస్ తరు
ఉ ముగ్గుల పోటీలు ఎక్కువ పెడతారండి
అవును ప్రతి చోట ముగ్గులు పోటీలే బాగుంటాయి
ఉ ఇంకా దసరా అంటే ఇంకా తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తారండి పో తెల్లవారుజామునే పూజలైప్ పోగొట్టుకుంటారు ఉమ్ తొమ్మిది రోజులు అమ్మవారిని కూర్చోబెడతారు కూర్చోబెట్టేవాళ్ళు బాగా లాస్ట్ రోజు అమ్మవారి ఊరేగింపు ఉంటందండి బాగా చేస్తారండి మా సైడ్ తెలుగు వాళ్ళు మాకు దసరా పెద్ద పండగ అండి ఈ ఇంకా మా అత్త మాత్ అత్తయ్య వాళ్ళకైతే సంక్రాంతి పెద్ద పండుగండి అంటే వీళ్ళు సంక్రాంతికి పెద్దలకి బట్టలు లెక్కిస్ స్థారు మేమైతే దసరా పండుగ్ మా పెద్దలకి మేం బట్టల ఎక్క
మాకు సంక్రాంతికి అవును మాకు సంక్రాంతికె బట్టలు ఇచ్చుకుంటాం అనమాట ఆ మేము వాళ్ళకే పెట్టుకుంటాము ఇంకా దసరా కంటే ఇలా ఏం చని పేనులకి వాట్లకి ఏం పెట్టరు కేవలం ఏంటంటే ఆ నవరాత్రులు ఆ నా తొమ్మిది రోజులు పూజలు చేసుకొని ఉపవాసం ఉంటే ఉపవాసం ఉంటారు ఇంకా అలా చేస్ తీసుకుంటారనమాట.
కొంతమంది గుడ్ ఫ్రైడే కూడా ఉపవాసాలు ఉంటారు కదండి.
లేంటి డేస్ అంటారండి దాన్ని. మేము ఆల్రెడీ కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆహ్ నేను అవి లెంట్ డేస్ అనమాట ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. నలభై అంటే ఈస్టర్ కి గుడ్ ఫ్రైడేకిి కరెక్ట్ గా నలభై ఒక్క రోజు వచ్చే విధంగా చూసుకుంటారు. ఇప్పుడు ఈ నేలో. చాలా సెలవులు ఉన్నాయి. ఈ ఉగాదికి ఉంది తర్వాత రంజాన్ ఉంది.
ఉమ్
అన్ని బాగున్నాయి.
అంటే మీరు క్రిస్మస్లు, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు కదండి. మీకు ఇవి రెండు పండుగలేనా అండి ఉండేది ఇంకా మీకు.
గుడ్ ఫ్రైడే కూడా ఉంది గుడ్ ఫ్రైడే ఈస్టరు ఉమ్ ఆ అంతే ఉండేది ఇంకేం ఉండ
మీకు నాలుగు పండుగలు ఉంటాయి ఏమో కదండీ. మీకు పెళ్ళిళ్ళు కూడా చర్చిలో నార్మల్ గా.
అవునవును అంటే ప్రాక్లు అని ఏం లేదు. నచ్చిన వాళ్ళు ఫ్రాక్లు వేసుకుంటారు లేదండి నార్మ మదర్స్ ఆహ్ చీర కట్టుకుంటారు.
ఆహా తలపైన పెడతారుగా అండి అదే అదేంటి. అండి ఆహ్ ఆహ్ అది ఏంటో ఒకలాగుంటాది ఆహ్
ఉండిదే ఏం చదువుకున్నావు అమ్మ నువ్వు ఏమైనా చదువుకుంటున్నావా లేకపో కాకపోతే ఏమైనా జాబ్ చేస్తున్నావా.
ఇంట్లో ఖాళీ అండి. డిప్లొమా కంప్లీట్ అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉన్నా.
మరి ఏమి. ఫర్దర్ స్టడీస్ గురించి ఏం ఆలోచించలేదా.
ఫర్దర్ స్టడీస్ ఇంట్లో వాళ్ళు వద్దన్నారండి. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి వద్దన్నారు. నెక్స్ట్ నా సిచ్యుయేషన్ బట్టి. ఏమైనా కొంచెం మార్పు వస్తే పోయి చదువు కుంటాంది ఇంకా నేనే.
అవునా కానీ అట్లయినా కానీ చదువుకో చదువుకుంటేనే భవిష్యత్ అనేది ఉండిది. లేదంటె అసలు ఉండదు అసలు. మనము ఏంటంటే ఒకళ్ళ దగ్గర చేయి చాచుకొని అలా ఉండ. అదన్నా మాట. అదే అదే చేప్ కొన్నారనుకోండి అసలు చాలా బాగుంటది అసలు లైఫ్ చాలా సెటిల్ అయిపోయిది అన్న మాట. నిజమైన ఆస్తి ఏదనా ఉంది అంటే అది చ చదువే
చదివే అవునండి.
ఎవరు మన దగ్గర దొంగలించరు, ఎవరు మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోరు.
ఉమ్
కాబట్టి బాగా చదువుకో మంచి లైఫ్ ఉండి ది
ఉమ్
బా నీ హాబీస్ ఏంటమ్మా.
ఏం లేదండి. నార్మల్ ఇంట్లోనే కాబట్టి ఇహ టీవీ చూస్తము. ఎప్పుడో ఒకసారి కొన్ని కథల పుస్తకలు ఉన్నాయి ఇంట్లో ఆ పుస్తకాలు చదువుకుంటుంటాము. ఏమైనా జాబ్స్ నోటిఫికేషన్ ల అలా వస్తే వాటిని చూసుకుంటూ ఉంటాము ఇగ అంతేనండి.
ఓకే మీ మరి హాబీస్ అంటే ఇంకా టీవీ చూడటం అలా ఏమి ఉండదా.
ఆ టీవీ చూస్తా అండి.
సినిమాలు అవన్నీ బాచూస్
ఆ సినిమాలు బాచూస్తాం అండి. సీరియల్స్ కూడా చూస్తా అండి టైం పాస్కి ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నా. ఇంట్లోనే ఉండి ఉండి అవి కూడా అలవాటు చేస్ కున్నా అండి.
అవునా మరి మీరు వ్యవసాయమే కదండి చేసేది.
ఆహా లేదండి నార్మల్ గా ఇంట్లోనే ఉంటాండి. అమ్మ వాళ్ళుయితే వ్యవసాయం చేస్తరు. పొల పొలం పనులకు వెళ్తారు అండి.
ఉ
ఉహు
అటు డిప్లమాలో ఏ గ్రూప్ తీసుకున్నారు.
సివిల్ తీసుకున్నా అండి సివిల్ బ్రాంచ్.
అవునా ఎందుకు సివిల్ ఎందుకు ఎంచుకున్నారు ఆడపిల్లలు
నాకు ఇష్టం అండి కన్స్ట్రక్షన్ అంటే చాలా ఇష్టం అండి. డి జైనరు కదా అండి కన్స్ట్రక్షన్ ఆ నాకు చాలా ఇష్టం అండి కన్స్ట్రక్షన్ అంటే అందు కు తీసుకున్నా.
హ్మ్ మరి అలాంటప్పుడు ఆ బీటెక్ కూడా కష్టమో నిష్ఠూరమొ చేసేసుకోవచ్చు కదా
చేసుకోవాలండి కొంచెం సిచ్యువేషన్ బా లేదు సిచ్యువేషన్ సెట్ అయిపోయాక బీటెక్ జాయిన్ అవుతా అండి అది కాక నా సర్టిఫికేట్స్ కాలేజీ లో ఉన్నాయి ఫీజ్ కట్టి నా సర్టిఫికేట్స్ తెచ్చు
అదేంటి గవర్నమెంట్ వేసుద్ది కదా అమౌంట్
వెయ్యలేదండి ఒక సంవత్సరం వేసి రెండు సంవత్సరాలు వేయలేదా ఆ రెండు సంవత్సరాల ఫీజు మళ్ళా వీళ్ళు టీసీ ఫీజు అన్ని దగ్గర దగ్గర వన్ లాక్ దాకా ఉంటాదండి అవన్నీ కట్టుకొని తెచ్చుకోవాలండి
అయ్యయ్యో మరీ గవర్నమెంట్ మిడిల్ క్లాస్ వారిని చాలా ఇబ్బంది పెట్టేస్తుందొ
చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అండి వాళ్ళకన్నా ఒక సిచ్యువేషన్ వాళ్ళకు వస్తే అర్థమవు
అవునవును కానీ ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఉండరు కదా వాళ్ ఏం అర్ధం అయితే వాళ్ళు ఏ రోజైనా అలా ఉన్నారా పెట్టారా వాళ్ళ లేదు కదా
వాళ్ళకు రాజకీయాలండి రాజకీయాల పిచ్చి ఎవరైనా ఏదైనా వాగితే గనుక దానికి వా వాదింపుల మీద వాదింపులు చేస్తూనే ఉంటారు గాని ఇట్లా స్టూడెంట్స్ గురించి అలా ఏం పట్టించుకోరండి ఏదో నార్మల్ ఇగ ఎలక్షన్స్ టైమ్ లో అయితే అవి చేస్తాం ఇవి చేస్తాం అంటారు గానీగా వన్స్ గెలవంగానే ఇంక అయిపా అండి యా
హ్మ్మ్ అవునవును అవునవునవును అసలా మన్న ముందు మన ఇది బాలేదు
ఆ ఫస్ట్ ఏదైనా గాని వాళ్ళు చేస్ తనది ముందు చేసిన తర్వాతా అప్పుడు ఓట్లు వేస్తే బాం టదండి
అవునవునవును కానీ మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారండి అసలు గవర్నమెంట్ గుడా స్లో
ఆ అవునండి
అదే దారునోలో దార్ ఉన్నాం అనమాట
ప్రభుత్వాలు చేంజ్ అయ్యే కొద్ది ఇంకా నటలు సమా సమాజం ఎటెళ్లిపోత తుందో కూడా అర్థమై
హ్మ్ హ్మ్ నువ్వు మాత్రం అసలు చదువు ఆపుకోవద్దు బాగా చదువు కో
హ్మ్ చదువుకుంటా అండి
హ్మ్
మీరేం మీరేంత వరకు చదువుక కున్నారండి
ఏంటమ్మా
మీరు ఎక్కడ దాకా చదువుకున్నారండి.
నేను హిందీ పైన నేను ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్ టీచర్ గా చేస్తున్నాను. బ
ఆహా
అవునండి నా లైఫ్ అంటే ఆ స్కూల్ లైఫ్ అనమాట నాది. అందుకే చెప్తుంది చదువువిలువ ఎలా ఉండి ది ఏంటి అని చెప్ చెప్పానని అందుకోసమనే నేను చెప్తున్నాను. బాగా చదువుకోండిరా అది ఇదని చెప్పానని
ఉ చదువుకోవాలండి.
ఉమ్ నువ్వు చదువుకుంటేనే కదా రేపు మీ పిల్లలలకు ఒక మంచి భవిష్యత్ అనేది ఉండిది.
ఉమ్ ఆ
ఉమ్ మ్మ్ ఎంతైనా కూడా బాగా మంచిగా ఒక లైఫ్ లో ఏదో ఒక గోల్ పెట్టుకొని వెళ్ళండి.
ఆ అవునండి
హ వర్షం అలాంటి ఏం పడట్లేదు అసలు
ఏం పడట్లే అండి, పడాలి ఒక వర్షం అన్నా పడాలండి ఈ టైంలో.
మాకు పడింది మొన్న రెండు రోజులు బాగా పడింది. బాగా పడది మొన్న రెండు రోజులు అయితే బాగా పడింది. పడిన తర్వా
మా సైడ్ కూడా మొన్న వచ్చేలాగే ఉండేగాని కానీ రాలేదండి.
మేమున్న ఏరియాలో బాగా వర్షాలు భలేపడితాయి. అయితే మాత్రం వర్షాలు బాగుంటాయి, ఎండలు బాగుంటాయి. చలి కూడా బాగుంటది అసలు ఏదొచ్చినా తట్టుకోలేం అనమాట ఇక్కడ
నిన్న నిన్న యాక్చువల్గా అంటే నిన్న దేవర చేశారంటే అంటే అమ్మవళ్ని చేస్తారనమాట.
అవునవునవును
కొనే మా అమ్మవారికి మేకను బలి ఇస్తే ఇస్తారు అలా నిన్న చేసారండి మా బంధువులు వెళ్ళామండి నాగలపురం అని ఇక్కడ దగ్గరలో ఒక ఉరు ఉంది. ఆ ఏల్తే ఫుల్ గా ఎండలు వాయించు కొట్టాయండి ఇంకా.
ఎండలక ఏనా అసలు బయటకి వెళ్ళడానికే లేదు. అసలు ఎండలు అంత భయంకరమైన భీభత్సమైన ఎండలు అనమాట అసలు. ఎండకే అస్ అసలు మేమే అసలు స్కూల్లో ఉండలేకపోతున్నాం. అంత ఇబ్బంది అయిపోతున్నది అసలు వేడి వెచ్చటి ఆవిర్లు వచ్చేస్తున్నాయి.
పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి అండి
నెక్స్ట్ మంత్ నుండిస్తారు మేబీ ఒక ట్వంటీ టూ గాని, ట్వంటీ త్రీ గాని, ట్వంటీ ఫోర్ అంటే గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే ఇచ్చేస్తారు హాలిడేస్.
ఊ
కానీ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చెయాలి కదా
అవునండి ఎండలు బాగా ఎక్కువ అవుతున్నాయియండి ఈ మధ్య మళ్ళీ దారుణంగా శివరాత్రి ప్రతిసారి శివరాత్రి అయిపోయిన తర్వాత
సరేనండి బాయ్
ఓకే అండి